చెప్పండి.
ఏం చేస్తున్నారు?
ఏముంటదండి కాలియే షాపింగ్ కెళ్ళాలి.
అవునా ఎందుకే అన్నా ఉన్నయా ఇంట్లో
అవును ఒక చిన్న అకేషన్ ఉంది. మా అక్క కూతురికి చెవులు కుట్టిస్తున్నామండి. పిల్లకి, అమ్మకి, నాకు ఇట్ల అందర్కి బట్టలును వా మా కా కూతురి బారసాలా అండి అదే చెవులు కుట్టిచ్చే ఫంక్షన్ అండి చెవులు కుట్టిచ్చే ఫంక్షన్ ఉంది
మీకంత ఆ ఎప్పుడండి ఫంక్షన్
ఒకా ఫోర్ డేస్ తర్వాత
అవునా
హ్మ్ సో అన్ని కొనుక్కోన్ రావాలి. చెవులు కుట్టిస్తాన్నం.
ఇంకా అయిపోలే అంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా షాప్
ఇంకా ఎల్లలేద్ ఎళ్ళాలి తినేసి
ఎన్ని ఇయర్స్ అండి పాపకి
త్రీ అండ్ హాఫ్ ఇయర్స్
ఎంత మంది మీరిద్దరా
నేను మా అక్కా
అవునా
లే
తిన్నరా?
తిన్నామండి టిఫిన్లైపోయినయి, పూజలైయిపోయినయి అన్ని పనులు అయిపోయినయి రెడీ అయితున్నారు షాపింగ్ ఇంకెళ్ళా మమ్మీ వాళ్ళు
అవున ఎక్కడ చేస్తారు షాపింగ్
ఎక్కడంటే ఏదన్నా మాల్ కెళ్ళి
అవునా?
హా
ఏటైనా ట్రిప్స్ ఏమి లేవా అండి ఇక మరి ఇప్పుడు
ఆ
ట్రిప్స్ కి ఏమైన్నా వెళ్తారా అంటున్నా?
ట్రిప్పా
ఉమ్ ట్రిప్పే
ఇప్పుడంటే ఇప్పుడు ఏం లేదండి వన్ మంత్ తర్వాత వెళ్తాను
అవునా?
ఉమ్ మీర్ ఎల్ నీనేం చెయ్యనండి తాడీగా తిన్ పన్కోండి
ఓ ఇట్లైతే ఎట్లండి ఇంట్లో వాళ్ళకి దేనికో ఒక దానికి ఉపయోగపడాలి కదా?
ఉమ్ చేస్తా ఇంట్లో పనులు చేస్తాం కాని బయట పనులు ఏం లేవండి స్టడీయే నింగా స్టూడెంట్ ని
అవునా ఏం చదువుతున్నారు?
ఏం చదువుతాం అండి అందరు చదివేది బీటెక్
అ
మీరు?
నేను డిగ్రీ ఐపేంది ఇంట్లోనే ఉన్నా.
ఖాలీగా ఉంటే మీకేం చికాక్ అనిపియట్లేదా అండి ఇంట్
జాబ్స్ కోసం ట్రై చేస్తున్నా అండి
ఓకే అండి ఎంతైనా ఇంట్లోనే అట్లా జాబ్ చేస్ ఏంగాద్ లే అండి వస్తది తొందరగానేే
అ ఆ
రాద అండి
ఎం ఆ వస్తది వస్తది అదే ట్రై చేస్తున్నా ఈ
అవును అవును ఉహ్మ్ చెప్పండి ఇంకా? తిన్నారా?
లేదండి ఇప్పుడే ఇంట్లో పని ఐపేయింది మా పాపకు స్నానం పోసి తిన్పిచ్చి కూర్చున్నాం తినాలి ఇప్పుడిగా
ఓకే మేము మామూలు అంద రెడీ ఐ తున్నారు హడావుడి హడావుడి ఉంది తొందర తొందరగా మాట్లాడేసి వెళ్ళి షాప్ షాపింగ్ చేయాలి షాపింగ్ చేసి వచ్చి ఏం జరిగిందో చెప్తా అండి.
ఆ సరే అండి.
కొనాలి ఇంకా చెవులీ కొనాలి పిల్లకి రెండు మూడు డ్రస్లు మార్చాలి కాబట్టి డ్రెస్సెస్ కొనాలి
ఉమ్ అంటే ఇప్పుడు మీరేనా అండి చెవులే ఆమెకు పెట్టేది
అర్థం కాలేదు ఆ
తల్లి సైడ్ వాళ్ళేనా పెట్టేది అంటున్నా?
ఉమ్ అమ్మ వాల్ తరపు అటు ఫాదర్ సైడ్ అండి
అవునా
అంటే మీరు మాములుగా వదిననాలిగా నేనే అక్క అక్క అంట తనని
అవునా
అంతా హడావిడి హడావిడి ఉంది
మీ పాప ఏం చేస్తుంది మరి ఆ పాప
ఆమా చికాకు చేస్తాంది ఇంట్లా అందరిని ఇంట్లో చాలా మంది జనాలు ఉన్నారు
హ్మ్
మేమే హడావిడి అంటే మాకంటే హడావిడి చేస్తాంది
అవునా ఇక చిన్నపిల్లగద
ఆ అల్లరి ఏడుపు యమ కొట్డుడు కొట్టబద్దైద్ది అప్పుడప్పుడు
చిన్నపిల్ల చిన్న పిల్లలు అల్లరే చేస్తారు అంటున్నా మీకు ఏమనా మూవీస్ చూసుడు ఇంట్రెస్ట్ ఉందా అండి
మూవీస్ అంటే చూస్తా అండి ఆల్మోస్ట్ అన్ని డ్రామాస్ కూడా చూస్తా మూవీస్ కూడా చూస్తా
అవునా
మొన్ననే మా ఇంటి బంగారం వచ్చింది చూసా
చూసేసారా
ఆ థియేటర్కి యెళ్ళి మరీ చూసామండి
అవునా మేము ఇంకా చూడలేదు చూద్దామని అనుకుంటున్నాం
డిఫరెంట్ కాన్సెప్ట్ అండి చూడండి
చూస్తా
రేటింగ్ కూడా నైన్ పాయింట్ ఎయిట్ ఉంది బాగుంటది చూడండి
అవునా అదే చూద్దామని అనుకున్నాం కాని నిన్న నిన్న బోదామనుకున్నాం టికెట్స్ బుక్ అవ్వలేదు ఓటీటీ లోకి కూడా రాలేదు కదా మూవీ అది చూడాలిగా
హ్మ్ వచ్చాక చూసేయండి
హ్మ్
ఇంకా ఏం చేస్తుంటారు జాబ్ ఉందన్నారు అదే జాబ్ కి ట్రయల్స్ అన్నారు ఇంటర్వ్యూ
ఆ ఆ చేస్తాన్నా అండి కానీ ఏదో ఒక చిన్న చిన్న వాటి దగ్గర పోతంది ఈ రోజు ఒకటి ఉంది సాయంత్రం
అవునా మరి ప్రిపేర్ కాండి
అయనా అయినా బానే అయినా ఇగ కొద్దిసేపయితే రెడీ అయి వెళ్ళాలి
ఓకే అంటే ఏం లేండి మంచిగా అనందంగా తెడి ఆ హ్యాపీగా వచ్చేయండి
ఊ
నేను కూడా ఇప్పుడు బీటెక్ చదువుతున్నా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకోవాలి కొ ఆ ఇప్పుడు బీటెక్
ఉ ఏ ఏ బ్రాంచు
అంటే ఈ సీ ఈ అండి
అవునా
ఊ ఫస్ట్ ఇయర్ అయిపోయింది
అవునా సిజిపి ఎంత
ఎంతొచ్చింది ఎయి నైన్ పాయింట్ వచ్చింది
అవునా
ఉ ఉ
టాపర్ అయితే
ఏం లేదండి ముందొళ్ళ దాంలో చూసి కాపీ కొట్టి రాసిన
అట్ల కాపీ కోడుతేనె నైన్ వచ్చిందంటే మీరు చదివితే ఇంకొ టెన్ వస్తాయి కావ ఆ
ముందామ దయ ఏదో అట్లా చూసి ఒక నాలుగై అక్షరాలు అట్లట్ల రాని క్వశ్చన్లు ఎక్కిచ్చానండి
ఉహు
ఎందుకమ్మా నికి ఇన్ని మంటలు అక్క మాట్లాడు ముందు అయిపోలే హలో
హలో ఏంటండి ఏదో అంటున్నారు పక్
అవునండి మా అక్క ఉంది చికాకు చేస్తాంది
అవునా కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడండి
ఓకే ఓకే చెప్పండి
ఏం చేస్తన్నారు ఇంకా చెప్
మీరు డిగ్రీ ఏ కాలేజీలో చదువుకున్నారు
శ్రీ చైతత్య
శ్రీ చైతన్య డిగ్రీ యా
ఆ
బాగుంటదా అండి స్టడీ
ఆ రాతారు సూపర్ ఉంటది
ఓకే అంటే మా అక్క మా పిన్ని కు కొడుకున్నాడు నెక్స్ట్ వాడు కూడా డిగ్రీకి వెళ్తా అంటుండు
అవునా ఫస్ట్ మ చెల్లి కూడా ఇంటర్ ఎంపిసి తీసుకొని డిగ్రీ చేత్త అన్నది గాని ఇప్పుడు బిటేక్ చేతంది
అవునా
ఆ
అట్లా అనుకున్నదాని మీద ఎవరు ఉండలేరు కదండి ఫస్ట్ అన్నది ఎప్పుడు కరెక్ట్ కాదు కదా తొందర పడి అనుకునంది కొని వేస్ట్ అయితే వెస్ట్ కదా
అదే ఇగా డిగ్రీకి డిగ్రీకి ఇప్పుడు బాగానే ఉంది లే అప్పట్ల అంటే అంత వ్యల్యూ లేదు గాని ఇప్పుడు
అవునా ఓకే ఏయ్యాలి మ తమ్ముడు మిక్ మిడ్డిలో ఎల్త్త ఎల్త్త అంటండు
మ్
జాబ్ రాకుండా ఉండోదంటే కష్టపడి చదువుకోవాలి
జాబ్ రాకుండా ఉన్ జాబ్ రావాలంటే
ఏంటి
జాబ్ రావాలంటే కష్టపడి చదవాలి జాబ్ రాకుండా ఉండొదంటే కాదు మిస్టేక్
మా తమ్ముడు ఎప్పుడు ఎట్లంటే